ఆ ఆ చెప్ప ఫెస్టివల్ గురించి తెలుసా నీకు
ఆ తెలుసు ఏ సషలో
మీకు నచ్చిన ఫెస్టివల్ ఏంటి ట్టే
నా చేసిపోర్ాల వినాయక చవితి
వినాయక్ చవితి
ఉమ్
వినాయక్ చవితికి ఏమ్ ఏమ్ చేస్తారు బొజ్జగణపయ్య ని పెట్టి ఇంకా తోరణాలు కట్టి
ఆ మేమైతే ఏం చేస్తామంటే ఫస్ట్ఫ్ ఆల్ మార్నింగ్ చేసేసి ఆ తోన కట్టేసి పసుపు పూసేసి ఆ వినాయ డు ఉంటారు వినాయకుడిని పసుపు ముద్దతో చేసి
ఆ
ఆ వినాయకుని పెట్టేసి వినాయకుడికి సమయానే అంతే తో కుడుములు ఊండ్రులు ఈ
ఆ ఒటేళ్ళు అంటే వెనక్ విజ చాలా ఇస్తుంది కదా అ అంతము
ఆ అవునవును వినయక్కి చాలా ఇష్టం అని చెప్పేసి ఉండ్రాలుల ఇలా కుడుంగులు కూడా ఇష్టమే కుడుంగులుంటే ఇప్పు ఇంకా ఇంకా తినేవి వంటకాలు లైక్ పప్పు ఇవన్నీ చేసుకొని ను ఫస్ట్ మనం తినకముందే ఇంకా దేవుడికి పెట్టేసుకుంటాం ఆ అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి
అ
పూజ చే వో
ఉమ్
అరుష్ అక్షింతలు వేరసి కొణతలకు కొంచెం కొంచెం అన్ అన్ని చోట్ల పెట్టేస్తాం
ఉమ్ అ అవును అంటే అన్ని చోట్ పట్టెయడం అంటే అడ్డం
అన్ని చోట్లకు ఏడమాన్ అంటే లైకో మనం ఇప్పుడు వినాయకుడికి ఇవన్నీ ఇష్టం కదా ఉండ్రాళ్ళు ఇవన్నీ
ఆహ్
ఆహ్ అవి అన్ని చోట్లా పెడతాం ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు అంటే ఏం చేస్తామంటే మేము అన్నీ ఆ ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకుంటాం శుభ్రం జైసేస్ అనీ ఆ మనం వినాయకుడు అన్ని చోట్లా ఉంటాడు కాబట్టి గురించి కొంచెం అన్ని చోట్ల పెట్టుకుంటాం
ఆహ్ ఆ ఆహ్
అట్లా పె
అట్లా మంచిగా ఉంటంది కదా వినాయకుడికి ఒక కథ ఉంటంది అనుకుంటా కదా హలో అ హలో వినాయకుడికి ఒక కథ ఉంటది కదా ఒక కథ ఉంటది కదా
అ కథ చదువుకున్న తరువాతే మనం అంటే ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని ఉంటాదనమాట
దూఆప్ పనింందలా పాాల ఉత
ఆ ఇంకా అట్లా చదువుకున్న తర్వాత అక్కడ అక్షంతలు వేస్తాం కదా మనం పూజ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ లో అదంతా అయిపోయిన తర్వాత అక్షింతలు వేసుకుంటే ఏమిండదని అంటారు పెద్దలు కానీ బాగుంది వినశవతి తర్వా మళ్ళీ ఇళ్ల మధ్యలో పెడతారు వటిలో పిల్లలుందరుూ ఉంటారు పెద్దలు ఉంటారు మంచిగా ఉంద్ది హలో